లో హలో హలో హలో
హలో
చెప్పండి
తిన్నారా
తిన్నాం అండి మీరు తిన్నారా
తిన్నామండి మీరేం ఫుడ్ తిన్నారు
చికెన్ అండి మీరు
చికెనా చికెన్ అంటే మీకు బాగా ఇష్టమా అండి
ఆ అవునండి మీరేం తిన్నారు
నేను టమాటా కర్రీతో తిన్నాను మీ ఇంక ఇష్టమైన కర్రీస్ ఏంటండి
చికెన్ ఒక్కటే ఇష్టమా అండి మీకు
ఇంకా మీకు ఏమి ఇష్టం లేదా ఫుడ్ లో
ఫుడ్ లో పునుగులు అంటే ఇష్టం మండి
పునుగులా
ఆ ఎగ్ బజ్జి పునుగులు మీకు ఇష్టమా అండి
మీరు ఎక్కువ స్ట్రీట్ ఫుడ్ ను చాలా ఇష్టపడతారా అండి
ఆ అవునండి మీరు మీరేం తినరా అండి ఏం సప్పుడు చేయట్లేదు
నేను మేము కూడా చాలా తింటాం అండి నాకు చాలా ఫుడ్ ఐటమ్స్ అంటే చాలా లా ఇష్టం
అవునా ఏం ఫుడ్ ఐటెమ్స్ అంటే ఇష్టం అండి
చికెన్ బిర్యానీ, మటన్, ఫిష్ ఫ్రాన్సు అన్నీ ఇష్టం మీరే మీరు ఇంట్లో వంటలు వండుతారా అండి
అవునండి వండుతాము మేము
ఏం వండుతారు ఎక్కువ
చికెన్ కర్రీ వండుతాను చికెన్ బిర్యానీ చేస్తాను
ఎట్లా చేస్తారో ప్రాసెస్ చెప్తారా ఒకసారి
చికెన్ కర్రీ చెప్పాలా అండి చికెన్ బిర్యానీ చెప్పాలా
రెండు చెప్పినా పర్లేదు
చికెన్ కర్రీ చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ కర్రీని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని బాండీలో ఆయిల్ వెయ్యాలి బాండీలో ఆయిల్ వేసి ఆది ఆనియన్స్, చిల్లీస్, అవన్నీ వేసి వేయించాక ఆ తర్వాత అది జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటాది కదా అది వేయ్యాలి అది వేసినంక అది ఫ్రై అయ్యాక కొంచం పసుపు వేయాలి పసుపు వేసినక చికెన్ వేయ్యాలి చికెన్ కర్రీ కొంచం పోలాక తర్వాత కారం, ఉప్పు వేయాలి అది కొంచం ఫ్రై అయ్యాక కొన్ని మా సాల లు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి అది ఉడికాక మీకేమి ఇష్టం అండి
ప్రాసెస్ చెప్పారా
ఆ చికెన్ బిర్యానీ ఏముందండి సేమ్ చికెన్ కర్రీ అనుకున్నట్టు ఇంతకు ముందు నేను చెప్తానుగా కర్రీ సేమ్ దాండ్లాగనే చేసుకోవాలి ప్రాసెస్ చేసుకొని. తేస్కొని రైస్ ని కొంచం బ్వాది రైస్ ని స్పైసెసుంటాయ్ బాగ రస్పైసెస్ అని అవి చేస్తి అవి గోలి అవి వేంపి ఈ రైస్ నల్లకి ఫార్వడ్ జేయాలి ఫార్వడ్ జేసి అవి కొంచెం ఉడికాక మనం దమ్ బెట్ దంబెట్ కోవాలి చికెన్ను
ఆ నేన్ తప్పకుండా ట్రై చేస్తాను ఇంకా ఇంకా
ఆ మీకేమి ఇష్టమండి
నాక్కూడ చికెన్ బిర్యానీ ఫిష్షు ఫిష్షు రోలు ప్రాన్స్ దంటే చాలా ఇష్టం
ఎలా జేస్తారు ప్రాన్స్ కర్రీ
ఎలా జేస్తారు అంటే ఆ ప్రాన్ న్సు ఇంకా టమాటాలు చేస్ చేస్తే చాలా బాంటుంది మ మా మమ్మీ జేస్తది మంచిగుంటది
అవునా మీరు ఎబ్బుడైనా ట్రై జేసారా ఇంట్లో
చేశాను
ఆ ఓకే మీరు కూడా ప్రాసెస్ చొప్పచ్చు కదా అం
ఆ ఫస్టు ఆ కడాయి దీసుకోవాలి కడాయి దీసుకుంన్నాంక ఆ ఆ ప్రాన్స్ ని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసీ ఆ తర్వాత అవి తీసేసి వాటర్ లో ఏయాలి ప్రాన్స్ తర్వాత ఏం జేయాలి అంటే ఆ నార్మల్ గా స్టవ్ అదే కడాయిలో ఆయి లేసి ఆ పోగింగించలేసి ఆ పషిమిరప్ కాయలు ఆనియన్ న్సు కోతిమీర అవన్నీ ఏసి తర్వాత అవి ఫ్రై అయినా కొంచెం ఫ్రై అయినంక అల్లం వేయాలి అల్లం వేసినాంక అళ్లం ఫ్రై అయినాంక పసుపేయాల్ పసుపు ఫ్రై అయినాంక ఆండ్ టమొటాలేయాలి టమాటాలు రొయ్యలు ఏసి కొద్సేపు మగ్గినంక సాల్టేసుకొని తర్వాత కొ ఇ ఇంకా మగ్గినంక కారం ఏసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్సట్లా సిమ్ము లో వెట్టి ఆ ఫ్రై చేసుకుంటే గా కర్రీ ప్రిపేరైపోతుంది
అవునా మీకు స్వీట్సంటే ఇస్తావా అండి
చం అండి చాలా ఇష్టం చాలా స్వీట్స్ తింటాన్ నేను ఫ్రూట్స్ తింటారా మీరు
యా క్యాజువల్ గా దింటానండి మీర్ దింటారా
తింటాను చాలా తింటాను ఏమేమ్ ఫ్రూట్స్ తింటారండి మీరు
మ్యాంగో ఆపిల్ బనానా
ఆ
మీరు
ఇంకా ఏం తింటారండి మీరు ఫ్రూట్సు ఆ ఒక్కటే తింటారా
ఐ లైక్ ఓండ్లి మ్యాంగో
ఆ
మీరు
నేను అన్ని ఫ్రూట్స్ తింటా ఒక పైనాపిల్ ఒక కివి తప్ప
ఎందుకండి మీకు ఇష్టం లేదా కివీ తిన్నడం
ఆ కివి ఫ్రూట్ ఉన్నా పైనాపిల్ ఫ్రూట్ ఇట్స్ లైక్ ఆ కొంచెం సోర్ అంటే పుల్ల పుల్లగా ఉంటాయి. సో అవి నాకు నచ్చవు ఇంకా మీ ఫ్రూట్స్ అన్ని నేను తింటాను
అవునా అండి మరి మీకు స్వీట్స్లలో ఏ స్వీట్ అంటె ఇష్టం గులాబ్జాము ఆ కలాకండ్ ఎలా చేస్తారండి కళకండ్
కలకండ్ చేయా ఇష్టం గాని ఎట్లా చేస్తారో తెలువదు. ఎక్కువ పాలతోని చేస్తారు. అని తెలుసు దాన్ని హ్ ఎక్కువ పాలు షుగర్ ఆ నెయ్యి ఇవి ఎక్కువ యూజ్ చేసి చేస్తారని తెలుసు ఇంకా ఇంకా అంటే ఇంకా గులాబ్ జూమ్ స్వీట్ తోని ఐస్ క్రీమ్ అదంటే చాలా ఇష్టం ఇం బ మంచిగా ఉంటది. ఆది డిజ ఒక డిజర్ట్ లాగా ఉంటది. చాలా బాగుంటది
ఓకే అండి మీకు రసమలాయి అంటే ఇష్టమా అండి
అ రసమలాయ ఆ ఓకే రబ్బర్ రబ్బర్ ఉంటది చాలా బాగుంటది మీరు ఉ మీ ఇంకేం స్వీట్స్ అంటే ఇష్టము అండి మీరూ ఏమేమి స్వీట్స్ తింటారూ ఎక్కువ
ఐ కెన్ ఈట్ ఆల్ టైప్స్ ఆఫ్ స్వీట్స్ అండి
అవునా కొంచెం పేరు చెప్పగలుగుతారా ఏది ఎక్కువ తింటారో
చాలా ఇష్టం జిలేబీ అంటే ఇష్టం అండి గులాబ్జాము అంటే ఇష్టము కళాకండ్ అంటే ఇష్టము అనీకు సేమ్యా కదుక కీర్ ఆ డబుల్ క మీట స్వీట్స్ లో ఇది అది కాదు చాలా ఇష్టం అండి అన్ని
స్వీట్ లవరు ఉన్నట్టు ఉన్నారు అంతేనా
ఇగ అవును
ఆ మీకు ఆ మీకు ఇం ఇం ట్లో ఫుడ్ అంటే ఇష్టమా బయట ఫుడ్ అంటే ఇష్టమా
నేను రండు తింటాను అండి
ఆ ఎక్కువ దేనికి ప్రిఫర్న్స్ ఇస్తారు
బయటి ఫుడ్ అండి
ఇంట్లో చేసినావి నచ్చేయ అండి. మీకు
నచ్చాయని కాదు కదా
ఆ బయట ఫుడ్ ఏం నచ్చుతుందండి ఎక్కువ మీరు బయట ఫుడ్ ఏం తింటారు.
ఫ్రైడ్ రైస్ నూడిల్స్ మెయిన్లీ టిఫిన్స్ చాలా తింటాం మేము ఇంకా
అవునా
హ్ మీరు మీకేమి ఇష్టం
నేను కూడా బయట ఎక్కువ టిఫిన్స్ తింటాను అంటే ఎక్కువ అంటే ఫ్రైడ్ రైస్ నూడుల్స్ అవి ఎక్కువ తినను అండి
అవునా ఎందుకండి ఎందుకు మీకు ఇష్టం లేదా
ఆ ఇష్టమే ని ఇష్టమే గాని ఎక్కువ తినను ఇంట్లో ఫుడ్ అంటే ఇష్టం హ్
ఆ నాకు బయట బిర్యానీ అంటే బాగా ఇష్టము అండి మీకు అట్లా బిర్యానీ ఇష్టము ఉండదు
బయట అయినా తింటాను. ఎక్కువ తినాను తక్కువ తింటాను ఇంట్లో చేసిన బి బిర్యానీ అయితే బాగా తింటాం బయట చేసిన బిర్యానీఅయితే తక్కువ తింటాను
అవున అండి
మీకు మటన్ బిర్యానీ అంటే ఇష్టామా
ఆ లేదు కరీ మటన్ కర్రీ అంటే ఇష్ట మండి మటన్ బిర్యానీ కంటే మటన్ కరీ ఐ ప్రిఫర్ ఫర్ మటన్ కరీ
అవునా
మీరు చేస్తారా అండి మటన్ కర్రీ ఇంట్లో
ఆ చేస్తాను నేను అన్ని కర్రీస్ ప్రిపేర్ చేస్తాను మా ఇంట్లో మీరు చేస్తారా మీరు చేస్తారా
చేస్తానండి కానీ చాలా తక్కువ
ఏమేం కర్రీస్ చేస్తారు
అయితే అంటే చికెన్ కర్రీ చేస్తాను మటన్ కర్రీ చేస్తాను వెజ్ లో కొన్ని కర్రీస్ చేస్తాను.
మటన్ కర్రీ ఎట్లా ప్రిపేర్ చేస్తారో చెప్తారా
అది మీకు కూడా తెలుసు కదా అది మీరే చెప్
చెప్పండి ఆ చెప్పండి ఒకసారి చెప్ప చెప్పండి
ఆ అంటే ఒక కుక్కర్ లో ఒక కుక్కర్ లో కొంచెం ఆయిల్ పోసుకోని బగారా స్పైసెస్ వేసుకొని ఆ చిల్లీస్ ఆనియన్స్ వేసుకొని అవి ఫ్రై అయ్యాక కొంచెం కొత్తి పోతు మీరు పుదీనా అవన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం పసుపు వేసి అవి ఫ్రై అయ్యాక మటన్ వేస్తాం మటన్ మటన్ ఏసీ దానికి కొంచెం ఉప్పు కారం పట్టించినాక దానికి కొన్ని వాటర్ పోసి విజిల్స్ పెడదాం ఒక ఫైవ్ సిక్స్ వీజిల్స్ కి మటన్ ఉడి ఊడికాక మటన్ ఉడికేదాకా విజిల్స్ పేట్కుంట మటన్ ఉడికక కొంచెం మసాలా వేసి కొంచెం అది కొంచెం కర్రీ దగ్గర పడ్డాక అంతే అంతే అండి హ్
చాలా ఇష్టము అండి మటన్ కర్రీ మీకు
చాలా అంటే చాలా ఏం కాదండి. అ అంటే కొంచెం చికెన్ కంటే చికెన్ ఎక్కువ ఇష్టం చికెన్ కంటే కొంచెం మటన్ తక్కు అంతే
ఆ కానీ మీరు ఎక్కువ నాన్ వెజ్ తింటారా వెజ్ తింటారా
నేను వెజ్ తింటాను నాన్ వెజ్ కూడా తింటాను
ఆహా ఏది ఎక్కువ తింటారు అంటున్నా
నాకు కొంచెం నాన్ వెజ్ అంటేనే ఎక్కువ ఇష్టం అండి. కొంచెం నాన్ వెజ్ ఉన్నప్పుడు నాన్ వెజ్ ఇప్పతింటాను
వెజెస్లో ఏమి ఇష్టామండి వెజిటేబుల్స్లో
ఆలుగడ్డ అంటే ఇష్టం అండి ఆలు ఫ్రై సాంబార్ ఆ అయ్ పప్పు
హ్మ్
అంతే అండి మీకు
మాకు నాకు సాంబార్ అంటే ఇష్టం అండి వెజిటేబుల్స్ లో టమాటా కర్రీ అం టే ఇష్టం టమాటా ఆలు అంటే ఇష్టం ఆలు ఫ్రై అంటే ఇష్టం బెండ ఇ సూపంటే ఇష్టం ఆ ఇంకా తోటకూరా పాలకూరా ఆక్ ఆ ఆకుకూరలు కూడా నేను ఎక్కువనే తింటాను నాకు ఇష్టం ఆకుకూరలు తింటే
ఓ అవునాండి తోటకూర ఎలా చేస్తారండి
మీరు చెప్పారు కదా అదేంటి చికెన్ బిర్యానీ ప్రాసెస్ మటన్ బిర్యానీ ప్రాసెస్ నేను మా ఇంట్లో వండుకో తప్పకుండా చేసుకోనే నేను టేస్ట్ చేసి చెప్తానండి థ్యాంక్స్ అండి సరే ఉంటున్నాయిక
ఓకే అండి బాయ్